హలో
హలో
హై అండి బనార్
ఆ బన్నాడి మీరు స
బాగున్నానండి వినిప్ స్తుంద అండి
ఆ వినిపిస్తుందండి ఎమిీ చడి
ఇప్పుడే లేచను అండి లేచి ఫ్రెష్ అయ్యాను టీ తాగుతున్నాను మీరు
అవునా ఏమి లేదండి ఖాలీ తిన్నారా
ఇంకా లేదండి తినాలి మీరు తిన్నారా
ఆ తిన్నాండి
ఏంటి దండి స్పెషల్
స్పెషల్ ఏం లేదు కాకరగాయకరి
అ హలో
హలో
చెప్పండి
చెప్పాలండి
ఏంటిదివాల స్పెషల్ అని
స్పెషల్ స్పెషల్ ఏం లేద్ కాకరకాయ కరీ
అవునా పప్పు టమాటా
అవునా
తె
మీరే చేసారా
లేదండి మా మమ్మీ చేస్ ఆ
అవునా
ఇంకేం జంగదులండి
ఉమ్ ఏముందండి బోరింగ్గా ఉంది అలా బయటికి వెళ్ళి తిరిగేసి అ వద్దం అని చూస్తున్నా
మీ ఫ్రెండ్స్ తోట
లేదండి ఒక్కడినే
ఒకడేనే అంటే మరి బోరు కొట్టదా
బోరింగ్ ఏం లేదు ఇట్లా జస్ట్ టైం పాస్ బైక్ బైక్ మీద
హమ్ ఫ్లూట్ వాయిస్తున్నారా మీరు ఏమనా
అ లేదండి
ంటే సౌండ్ వతంది అపుడునుంచి
పక్కన బయట
ఆహా ఇంకా మీ ఫేవరెట్ డిష్ ఏంటండి
అండి ఫేవరట్ ఆ హ మాటల
మట
మీది
ఫిష్ ఫ్రై
ఓహ
అవునండి ఇంకా మీ ఫేవరెట్ గేమ్స్ ఏంటండి
గేమ్స్ అంటే అండి క్రికెట్
క్రికెట్ బాగా ఆడతారా
ఆ మీ చడా
ఆ వచ్చండి ఆడతాను కౌతా అంద ప్రోషన్ ప్లేయర్
అవునా
హు అంటే ఈ చిన్న చిన్న టెన్నిస్ లో బాల్స్ వాటంత టవే వస్తాది ఐడియా ఉందా ఒక మిషన్ ఉంటది బాల్ మిషన్
అర్థం కాలే అండి
ఒకటి బాల్ మీషన్ ఉంటాంది ప్రాక్టీస్ నెట్ ఉంటది కదా
ఆ ఆ
ప్రాక్టీస్ నేట్ లో బాల్ మెష్ ఐడియా ఉందా హు ఆ అందులో ఆడాను
ఓ అవునా
ఆ ఇంకా మా తమ్ముళ్ళు ఉంటారు వాళ్ళతోటి ఆడేదాన్ని అదే అ
బ్యాటింగ్ ఆడుతారా బౌలింగ్ గ అండి
బ్యాటింగేనా నాకు బౌాలింగ్ అంత రాదు స స కేటే రాదండి ఏదో అట్ట బ్యాట్ ఉప్తా అటు ఇటు మీరేంటండి బ్యాటింగా బౌలింగా
బ్యాటింగ్ బౌలింగ్ కూడా వచ్
అవునా
హుమ్
రీసెంట్ టైమ్ల ఏమన్నా మ్యాచెస్ ఆడ ఆడారా మీర్
అర్ధం కాలే అండి
రీసెంట్ టైమ్ లో ఏదన్నా మ్యాచ్ ఆడారా మీ ఫ్రెండ్స్ తో గాని అట్లా
ఆ ఆడా అండి ఒక టూ డేస్ బ్యాక్
ఎలా ఆడారం
ఆడాం ఒక టూ మెల్ మేడం బాలు పోయింది టూ బాల్స్ కొనుకొస్ టూ బాల్ పోయినయ్ తర్వాత వెళ్ళిపోయారు వాళ్ళు
అవ్ లాస్ట్ లో తీసుకున్నారా బ్యాటింగ్
అ అండి
అంటే లాస్ట్ లో తీసుకున్నారా బ్యాటింగ్
హ
అయ్యో ఏ అండి ఎందుకు లాస్టులో తీసుకున్నారు మరి
అంటే ఇంకొంచెం పనుండి బయటికేళ్ళుండే వచ్చేసరికి ఓవర్లు అయిపోయినాయ్
అయ్యో సం బ్రేక్ఫాస్ట్ ఏం చెయ్యలేదా అయితే మ
లేదండి మీరు
మా ఇంట్లో కూడా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదండి ఇవాళ
అవునా
బిస్కెట్స్ అ
ఇంకా అండి
చెప్పాలి సరే
హు హు మూవీ చూశారండి మీరు
ఆ చూస్తానండి
లాస్ట్ టైం కాంచన మూవీ రీ రిలీజ అంది ఎల్లారా
లేదు అండి నన్ను తీసుకెళ్ళడానికి ఎవరు లేరున్నమాట ఎల్లలే మీరు ఎలారా
లేదండి
ఇంకా మీ
హలో
అవును చెప్పండి మీ ఫేవరెట్ అంటే మీరు స్వీట్స్ తింటారా
స్వీట్ తక్కువ తింటావకోవా
అవునా
మీరు
తింటాను ఏనును బదగరా
అవును ఫేవరెట్ స్వీట్ ఏంట అండి
కళాకాంత్ అండ్ కోవా పూరి
ఓ
అఐడియా కోవపురి
నేమ్స్ తెలీదుండి
అంటే ఆంధ్ర స్పెషల్ స్వీట్ అండి
ఉహు
కోవా తోటి సేమ్ మీరు భక్షాలు ఎప్పుడైనా విన్నారా
లేదండి
ఉగాదికి చేసుకోరా మీరు
అర్థం కాలేదండి.
ఉగాదికి ఇంట్లో చపాతి తోటి, ఆ కానీ బెల్లం తోటి గాని స్వీట్స్ ఏం చెయ్యరా.
లేదండి మా ఇంట్లో ఏం చేయారూ.
కలకండ్ ఐడియా ఉందా.
నేమ్స్ తెలీదండి తింటా కానీ నేమ్స్ తెలీదు.
మీరు ఎక్కువగా ఏ స్వీట్ తింటరు మేడం.
అదే అండి నేమ్స్ తెలీదు. అన్ని తింట బట్ నేమ్స్ తెలిదు.
ఒకే మంచిదండి. నేమ్స్ తెలుసుకొని తెలుసుకోవాలి కదా.
ఈసారి తెలుసు.
రీసెంట్ టైమ్ లో ఎదైనా బయటికి వెళ్లారా అండి.
అర్థంగాలేండి.
రీసెంట్ టైమ్ లో ఏటైనా బయటికి వెళ్లారా అడుగుతు
బయటికంటే ఎటు వెళ్లలే అండి.
ఎటు వెళ్లలేదా.
ఉమ్ మ్ విలేజ్ లో ఉన్నప్పుడు వెళ్ల
ఎటు ఎల్లారండి.
ఎటు అంటే ఫ్రెండ్స్తోవెళ్ళ కల్లు తీసుకొని ఫ్రెండ్స్ ఉం చికెన్ ఫ్రై చేశారు. మామిడి. తోట ఉంటుంది మా విలేజ్ లో పెద్ద. అక్కడకికెళ్తే,
సర్లేండి ఉంటానండి.
ఆ ఓకే అండి.